హలో హాయ్
అయిపోయిందా ఇది కి
హలో బాగున్నాను నువ్వు బాగున్నావా
నేను బాగున్నాను తిన్నావా
తిన్నా ఏంజేస్తున్నవ్
ఏం చేయల కూర్చో ఉన్నా నువ్వు మ్ నువ్వేంజేస్తాండవ్
బాగున్నారా ఇంట్లో ఆంటి అంకుల్
మ్ అందరు బాగున్నారు మీ ఇంట్లో అందరు బాగున్నారా మీ మమ్మీ మీ మీ తమ్ముల్లిద్దరు మీ అక్క మీ బావ మీ మీ అక్క కొడుకు మి మీ అమ్మమ్మ అందరూ బాగున్నారా
మాయమ్మ మా అక్క మా తమ్ముడు అందరు బాగున్నారు మా బావ గూడ బాగున్నాడు మా బార్గవ్ కూడా మామ బాగుంది
మ్
వాళ్ళ నైటే బాగా కేక్ కేక్ వట్టిగుంటే మావొదిన ఫిఫ్టీ
ఫోన్లు కూడా చేయ్యికోకుండా ఆడ కేేక్ గోయనీకి పొయ్యి పదకొండు కు ఫోన్ చేసింది నైట్
నువ్వింట్ల లేవా
లేను బయిటున్నా
మ్ హు
వేరే ఊర్లో ఉన్న నేను
మ్
ఏం చేయాల వొచ్చాను వేరే ఊరికి ఇంటి కాడ ఉండబుద్ధి కావట్లేదని
ఓహో
పని జేసుకున్నామని ఇచ్చిన
మ్ హు ఏం పని
ఏమో ఏదన్నా ఎవరన్నా కొంచెం పెడతారేమోనని
ఉ అదే జే అజయ్ అన్న
ఏదన్న పని ఇస్తారు కదా అట్లా
ఊహు
కంపినీలు అడుక్కొచ్చుకుందామని
ఊ నాకు ఫీవర్ వస్తంది నేను ఇంట్లోనే పడుకొని డొల్లుతాను
ఎవరు
నీనే
ఏమైంది నీకు జరం ఆతంది సే బొమ్మ బోయి శేక్ శేక్ చేస్తున్నవె వీడియోలను
పిట్టల సౌండ్
రీల్స్ తీసి ఏమన్న పెడతన్నవు అబ్బా
నీను తీయలేదే
అంతగ ఊగి ఊగి చేస్తున్నావు
నాకు నచ్చలే అందుకే మల్ల డిలీట్ చేసేసా
ఎందుకు డిలీట్ చేసావు నా దాంట్ల ఓపెనే గాట్లేదు
నచ్చలేదు బాలేదు కొంతమంది ఎక్కరిచ్చినారు
ఎవరి ఎక్రిచ్చినారు పనికి మాలినోళ్ళు
ఉ ఎవరో వేరే వాళ్ళు బాలేదు ఉన్నారు అందుకే డిలీట్ చేశాను
ఎవరో అంటే డిలీట్ చేస్తావా నువ్వు
ఉ ఉ ఇంకెంటి విశేషాలు
ఏమున్నయి నువ్వే చెప్పాలి
ఏముంటయి అంతా నార్మలే
ఏమి హాస్పిటల్ కి పోలేదా ఫీవర్ వచ్చింది
నీనా లేదు నాగాదు మా అక్కకి జరము ఉ మా ఇంట్లో వాళ్ళకి
అవునా
ఉ
హాస్పిటల్ కి తీసుకుపోయేది
తీసుకెళ్దామంటే అ వాళ్ళు రానంటారు సుది అంటే భయమ ఆ
అబ్బో టాబ్లెట్లు అన్న వేసినావు
ఏసుకున్నారు
తేనెటీగలు వాళ్ళతనే ఉన్నాయి ఫ్యూస్ కి
ఎందుకు వాలుతున్నాయి
ఏమో ఇడ ప్లేస్ అట్ల ఉంది
ఉహు
కూలు గా ఉంటాయి ఇంకా ఈ కాలం అంతే కదా చీటికలు కూడా వస్తా ఉంటాయి
హుమ్
ఓకే య షాపింగ్కి ఎళ్ళలేదా ఎక్కడికి
షాపింగా ఇప్పుడు ఏం పండగలు ఉన్నాయ్ షాపింగ్కి వెళ్ళడానికి
మీ సైడు తక్కువ రేటు కదా బట్టలు
ఊ తక్కువ రేటే కానీ పండుగలకు కొనేది
ఆ
ఊ
తెచ్చినామే ఇంకెట్ట మరి
నువ్వు అట్ల అంటే ఇంకేమేమ్ లేదు నువ్వేమన్న పండగలకి బట్ చీరలు కొన్నవా ఏం బట్టలు కొన్నావు ఏ టైపు
ఏ టైపు నేనూ ఏటైపు అంటే సినిమాలల్లో ఏస్తారు చుడూ
ఎట్లాంటివి సినిమాలు
సినిమాలల్లో ఏస్తారు అట్లాంటివి ఏస్కోను నేను
ఏ టైపు వాళ్ళు సినిమాలో అన్నీ ఏస్తారు
ఏ టైపూ షార్ట్ టైపు సగానిక్ ఎస్త్ కుంటారు చూడు అలాంటివి గాకోకుండా నార్మల్వి ఏస్కుంటా
ఊ
కుర్తా టైపు కుర్తా టైప్ కుర్తి
ఊహు ఇంకా ఏమైంది తిన్నావ్ ఎందుకు సైలెంట్ అయిపోతున్నావ్
మార రాలా చేదొస్తాంది నోరు
మీక్కూడ ఫీవరా
ఉన్నట్ ఉండి
మీకు ఏమన్నా తినుపో బైటికెళ్ళీ చెన్ ఛేదు టానిక్ ఏస్తా అప్పుడు ఆ టానిక్ దొస్తాంధనుకుంటా
ఏమేమ్ టానిక్కు
చిన్నపిల్లలది వస్తది ఛేదు దగ్గు
ఆ టానిక్ ఎందుకు నాకూ
ఊర్కే
అది తగ్గుతుందా అది ఏస్కుంటే
ఏమొ తెలీదు
మరీ
తగ్గుతాదనే అనుకుంటా
ఆ తగ్గుతే తగ్గాల మేలు కదా తగ్గుతే
ఊ
నువ్వూ
నేనూ ఏం లేదు
ఏమైంది ముక్కుతున్నావ్
లేదే
ఆ చెట్లు మి ఇంటికాడ పూల చెట్లు నాటి నారా
హ్మ్ నాటినం నాటినం అయి వచ్చాయి కూరగాయ్ నాట్ వచ్చాయి తి
కూరగాయలు కూడా డైరెక్ట్ పండించుకుంటారా మీ ఇంటి దగ్గర
అంటే అట్లాగా
అంటే ఇంట్లో వరకు కదా
హ్మ్
అదే నేన్ అడుగుతున్న ఇంటి దగ్గర పండించుకుంటారా ఇంటి వరకు అని అడుగ్
పల్ హ్మ్ ఇంటి దగ్గరే పండిచ్కుంటా
అవ్ అట్లుంటే మేలు మీ అక్కకి పాప పుట్టిందంటనే
హ్మ్ మా పిన్నికి పుట్టి నేన్ పోలా
పిన్ని ఆ పిన్ని అయ్యావానువ్
ఆ పిన్నినే మయ్య పిన్ని కూతురు పెద్ద కూతురు పుట్టింది ఆ పిన్నానా చిన్నదాన్ని కాబట్టి
ఓహో అవునులే పిన్ని పిన్ని అంటుంది ఇంగ కొన్ని రోజులయితె
అవును పాప
పాప ఏం పాప బుడ్డి పాప ఎట్లుంది పాప మ్ మరి నువ్వ ఎప్పుడు వెళ్ళి చూస్తావు
నేను పాప కొంచెం పెద్దయినాక ఎత్తుకునే అంత వస్తే అప్పుడు పోతాను ఇప్పుడు పోవాలంటే నాకు భయమే ఇప్పుడైనా ఫస్ట్లో పుట్టిండే వాళ్ళు బావుండారు మనళ అంటారు కొన్ని రోజుల తర్వాత
సరేలే అయితే ఇంకా కొన్ని రోజుల తర్వాత పొయ్యి ఏత్తుకుంటావా పిన్ని
మ్
ఆ ఇంకా ఏంటి అమ్మాయి చెప్పాలి
ఇంకేం లేదు
ఏమి లేదు హెయిర్ అంత కట్ చేసినావే
మ్ చేషినా స్టైల్
స్టైల్ ఓరక్షన్ స్టైల్
జడంత పోయింది
ఏందీ ఎంత జుట్టు ఉండేదంతా బా నాశనం చేసుకున్నాం
మ్ పొడుగ్గ ఉంది ఏదో సన్నగా ఉన్న కాడి కత్తరిచ్చేసిన తే బాగుండింది మొత్తం కత్తిరిచ్చేసిన
కావాలనే చేసుకుంటావు కదా చెప్తే వినవ్ కదా
మ్ ఇంకే
పడుకోవాలనిపిస్తా ఉంది
పడుకో
యాడ పడుకునేది ఇప్పుడు నిద్ర రాలె
నిద్ర రట్లేద ఒక సినిమా చూడు
షాప్ కి వచ్చినాము
ఆ
ఇంక యాడ పడుకునేది
ఉమ్ కొద్దీ సేపు రెస్ట్ తీసుకో ఏమంటారు షాప్ లో అయితే
ఆ చూడు
ఉమ్ సరేలే అయితే జాగ్రత్త టాబ్లెట్లూ వేసుకో హాస్పిటల్కి వేళ్ళు
వేసుకోవాల
త్రోట్ పెయిన్ అన్న స్వేలింగ్ వచ్చింది అన్న
తగ్గిపోయింది నాకేం అర్థంగలే అది తగ్గిపోయిందా ఉందా అని కూడ
ఉమ్ సరేలే జాగ్రత్తగ ఉండు
ఆ ఓకే బాయ్